హలో ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నాదండి ఏం చేస్తున్నారు
ఇన్నిగాంది కుడే కా న చిిన వర్క్స్ ఉంటే కంప్లీట్ చేస్తున్నాను
మవు లంచ్ చేసారా
హ ఇంకాలిదండి చేయ్యాలి ఉ
బ్రేక్ఫాస్ట్ ఏంని సర రోజ మరి
బస్జసి చపాత చే ఆ
సే మ అది గు ఇరో చపాతతి అనది
అమ
హ చపాాతిీ వి కాంబినేషన్ ఏం చేసుకున్నారు
వినేశన్ అంటే పప్పు టమాటా మీది మీరుని అ హలో
హలో
పప్పు టమాటా అని మాది మీదేంటి
మది మాటి మటన్ కర్రీ మటన్
అ న ఫ
ఉ నా మమ్మీకి ఫేవరెట్ అని చేసింది ఈ రోజు మధ్య మన టెంపుల్స్ ఎటువైనా వెళ్ళారా
ఇంకా ఎటు వెళ్లలేదు ఆన్ డి ఉమ్ అ ఉమ్ ఉహు
నెక్ మోస్ట్ ఎక్కువ విలేజెస్ లలో అంటే లైక్
ఇతనో ఉండే వీకెండ్స్ వస్తే, విలేజెస్ కీ వెళ్ళడం ఇస్తామండి, మీకు ఏం ఇష్టం అ
మీక ఎదుర్కోవాలికి, మధ్యన ఫేమస్ కొన్ని ప్లేసెస్ అన్ని ఫేమస్ అయితున్నాయి, కదా ఎటైనా వెళ్లారా.
మీ దగ్గర ఎండలు ఎట్లా ఉన్నాయండి టెంపరేచర్ ఇప్పుడు బాగుంది. ఉడిగా
బి వసం ఉందండి, ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రీస్
ఆవునా
అవును పోరు మాట సరు పోరు చాలా నెమాదిగ్గరా సిక్స్ మెంబర్స్ లైక్ ఎండ్ర దెబ్బకి చనిపోయినారుకుంటున్నది.
అయ్యో ముసలోల్ల
ఆ లక్ మీడియం ఏజ్ మన ఫాదర్, ఇది ఒక ఫిఫ్టీ ప్, ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటారు.
ఆవునా మరి దార్ల మండి అయితే
లైక్ నై నైన్టీన్ ఎయిటీస్ లో, ఇంత టెంపరేచర్ ఉండే మళ్ళీ ఇప్పుడు వచ్చింది.
ఆ అవుయి. త తీసిన తర్వాత ఇప్పుడే మళ్ళ
మీకు ఎక్కువ ఏ సీజన్ ఇష్టం మీకు
నాకు స్ప్రింగ్ సీజన్ అంటే బాగా ఇష్టమండి.
బాగుంటది. అది మార్నింగ్ కొంచెం కూూల్ కూూల్గా
అ తని తగ్గట్టు, దాని పొత్తు
ఒక రోజు వర్షం పడుతది, రోజు ఎండ కొడుతది, ఒకరోజు చలి ఉంటది, లైక్ స్కై కూడా వెదర్ డిఫరెంట్ కలర్ పింకిష్ ఆరంజ్ మంచి ఉంటది, ఈవినింగ్ టైమ్ లో
అ
ఇంకే తండడి వి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారా మీరు
ఆ ఆర్సిబి ఫ్యాన్స్ అండి మా ఇంట్లో వాళ్ళ అందరుూ మీ ఇంట్లో
మా ఇంట్లో ఎక్కువ నేను ఎస్ఆర్ ఇష్టాన్ని
అ
మా ఇక చెల్లి వాళ్ళు వాళ్ళంతా ఆర్సిది ఫ్యాన్సే
హలో
నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్న్నా మా చెల్లి వాళ్ళు మా అన్న వాళ్ళు ఆర్సిబి ఫ్యాన్స్
సన రైజెస్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు
ఆ వెళ్ళిపోయింది మూడు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది చాలా బాధ అనిపించింది
స స
ఈసారి ఐపీఎల్ ఏది విన్న ఇద్ద అంటారు జటి
యాక్చువల్గా మా హస్బెండ్ ఆర్సిబి విన్ అయితే నాకు గిఫ్ట్ ఇస్తా అన్నడుచో మోస్ట్లీ ఆర్సిబి
గిఫ్ట్ కోసమన్నా ఆర్సి బ సపోర్ట్ చేస్తారు
అట్లనే కాదు విరాట్ అడుగా అందులో
ఓకే విరాట్ కోహలీ ఫ్యాన్ మీరు
హా
మ ఇంకాండి మాాల విశేషాలు
ఏమన్నాండి మార్నింగ్ లేవడం తిన్న కడుకోళ బియా ఎకుతు కుబాకా మరి ఈ సమ్బర్ వచ్చినాకైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్న ఈవినింగ్ ఫోర్ ఫైవ్ తర్వాతయినా కొంచెం రిలాక్స్మెంట్ కొంచెం పార్క్స్ వాటిక వెళ్తే కొంచెం పిల్లలతోటి వాళ్ళతోటి ఎంజాయ్ చేసేట రిలాక్సేషన్ అండేది ఇక్కడ కూడా లేకుడా అ అ ఇ హలో అ అ
హలో
ఆ చెప్పండి
ఆన్లైన్ షాపిింగ్ విసారై మద్య
లేదండి ఏం చేయలేదు మీరేమనా చేశారా
ఆ నేను నా బర్డే కోసం అని ఒక టూ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఫస్ట్ టైం పెట్టినప్పుడు లైక్ సైజ్ కొంచెం బాగా లూజ్ అయింది రిటర్న్ పెట్టి టి మళ్ళీ ఇంకో సైజు తీసుకున్నాను బానే వచ్చిన క లోస్
హ
అంటే ఒక టూ డ్రెస్సెస్ ఏమో తీసుకున్నాను అంటే మళ్ళీగా ఆఫ్లైన్ షాపింగ్ ఏ చేసాను
అఓ ఎందులో అంటే ఎందులో పచేస క్క
ఈ షో లో తీసుకున్నాను
ఇషాలాసి ఏ ట న్నరడి
జీన్స్ ఉన్న షర్ట్ మస్త అండి క్వాలిటీ బాగుంది మంచిపరిలో
ఆ
జీన్స్ తీసుకున్నాను ఆఫర్ లో వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ క క్వాలిటీ క న బరవర న చెతే
అ
అ
మోస్ట్లీ మీరేం ప్రిఫర్ చేస్తారు
నేను ఎక్కువ వెస్టర్న్ మీే కంఫర్ట్ే చూసుకుంటామడి లైక్ కార్గో ప్యాంట్స్ విత్ టీషర్ట్స్ అ రూస్ ఓవర్ సైజ్ టీషర్ట్స్
తెల్లుక్
హ కంఫర్ట్ ఉంట అంతే సమ్మర్ సీజన్స్ లో మ్యాంగోవ్స్ బాగా వస్తే తింటున్నారు మ్యాంగోవ్ అన్నా
ఇ అండి మాముూలు మ్యాంగోస్ అంటే బేబీకి అమోషంంత అవుతాయ అనేససి ఏఓ
ఐస్ ఆపిల్ మంచిదే కదాండి
సరిీ
ఐస్ ఆపిిల్ ముంజకాయ అంట సా
ఆ ఐస్ాపిల్ తిన్నానండి అయిపోయింది ఆల్రెడీ మామిడికాయలు ఎయర్ నాకు తినే భాగ్యం లేదనుకుంటా
పాపం
తప్పట్లేదు ఇంకా
బేబ కోసం చ ఓకే అండి
ఓకే అండి